హలో హలో
హలో అండి
పావున్నారా
బాగున్నామండి మీరు బాగున్నార.
నేన్ బా లేనండి
ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదం
ఏ రోజు టాపిక్ వచ్చేసి ఆ మీరు మూవీస్ చూసారండి మూవీస్
మూవీస్ ఏం మీకు ఎ మూవీ అంటే ఇష్టం అండి
నాకు వన్ అండ్ ఓన్లీ సలార్ అండి
సలార్ సలార్ లా సలార్ అంటే ఎందుకు ఇష్టంమండి మీకు.
దాంట్ల వైలెన్స్ చాలా బాగుంటుందండి. ఏ సలార్ అని ఒక సాంగ్ ఉంటుందండి అదే నచ్చింది
మీకు వైట్స్ కాబట్టి ఇష్టమా అండి.
అవునండి.
నవకహండి నవ్వుహ
ఉకు
మూజు నీకు
అవునాండి అంటే మీకు మీకే మూవీ ఇస్టమండి. కల్కె. నాకు కూడా కల్కి ఇష్టం అండి. అహ అంటే కల్కి కి నాగూడా ఇష్టం అంటే ఓకే ఓకే అట్లా అంటే మీకు ఏదో సమార్ ఏదో గిన్నర్ వడిన సౌండ్ వస్తుందండి.
ఓకే అండి ఆ మీకు ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టంమండి?
తబాస్ ఇష్టం లే అండి మూవీ ఇష్టం అండి.
అంటే మీకు హీరో ఎవరు ఇష్టం అండి.
వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు అండి.
వన్ అండ్ ఓన్లీ గా అండి అని ఓకే
వారణాసి మూవీ వస్తుందండి. ఆ మూవీ వెయిటింగ్ అండి. చాలా వెయిటింగ్
అహ నేను సలార్ టు కల్కి టూ స్పిరిట్ అండి.
స్పిరిట్ మూవీ లుక్స్ రీడ్ చేసారండి.
అవి ఫేక్ లుక్స్ అండి.
ఒక ఫోటో లీక్ అయిన చి ఫు స్పిరిట్ వాల్ పెట్టిరండి చూస్
ఓ లు అదీ
ఇట్ల ఓ గ్లాస్ పట్టుకొని ఆ మీకు ప్రభాస్ మూవీలో ఏది ఎక్కువ ఇష్టం అండి. వర్షం! వర్షం మూవీ ఓనా అండి. నాకు మహేష్ బాబులా
ఎవరిష్టంమండి?
ఆ నాకు మహేష్ బాబు మూవీస్ లో సరిలేరు నీకెవ్వరు చాలా ఇష్టం అండి. అవునండి మొత్తం ఆర్మీ గురించి ఉండమే ఇంకా నాకు యష్ మూవీస్ ఒకటి చూసానండి కేజీఎఫ్
కేజీఎఫ్ ఇప్పుడు త్రీ గీట్ చాలా టైం ఉంది అనుకుంట ఎందుకంటే అనే రావణా మూవీ
రామాయణం మూవీ రామాయణం మూవీ ఇంకా టాక్సిక్స్ మూవీ ధన్యవాదాలండి అన్ని మూవీస్ చూడను అండి
బదములు